హలోంచండి చెప్పండి ఏ చేయలేదండి టీవీ చూస్తున్నా కొనుక్కని ఆ మీరేం చేస్తున్నారు
నేనేం చేయట్లేదండి ఈ బైక్ న వచ్చుంది చల్లగాలికి
ఆహా గాలి వేస్తుంది గలా గాలి వస్తుందా
ఆ అవునండి
ఆహా మకుడ సళ్ళగ ఉంది ఇవాల
అవునా ఎళంది వాతవరణము రాక ఉంది
ఆ ఏది మబ్బట్టింది వాన పడిద్ది ఏమో
అదే అనుకుంట
ఆ మీరేం చేస్తనారు అన్నం తిన్నారా నేను తిని పనుకుంటున్నా టీవ చూస్తున్న
పోన్లేండి తిన్నార
మీరేం కూర ఆహా అవునా మాది టమాటా వంకాయ
పోవునులేండి ఏంటి ఇద్దరం అనుకొని వండుకుందామా ఏంటి
మీది వంకాయా ఆహా తినండి అట్టయితే ఇంకేంటండి
ఏం లేదు మీరే చెప్పాలి
ఎవ లేదండి వి చ ఏమ పనుకుడలే అ ఇంకేంటండి
నే మీరే చెప్పాలి
తంటున్నారలో ఇంటండి ఆ ఏ లేదండి అనంతంటన్నారా
తింటున్నానండి మీరు తినేసార అన్నారు నీ ఏమేం ఏమేమి వేసుకుొని తిన్నారు అవునా హా ఇంకేంటండి
చేయలేదండిర్ కొనుకున్నాను ఇప్పుడే సవంతిని
బస్
ఆ కొంచెం లైట్గా ఉంది నసం ఆ మీకు
ఏంటండి
చెప్పండి ఏం చేస్తున్నారు ఏం చె ఎట్ల పనుకున్నానండి ఆ తిన్నార అన్న ఆ తిన్నా ఇప్పుడే తిని కొనుకుంటున్నా
కుకుర
వంకాయ టమాోటా ఉంటే
ఆహా
ఊరికి వస్తున్నారా అమ్మల ఊరు నానమ్మ వాళ్ళ ఊరు
కయనా మ లంకా అంతక వెళ్ళట్లేదండి ఇప్పుడు కొద్దిగా మా నాయన మా మా ఊర్లో ఉండకుండా ఇంకో ఊర్లో ఉంటుంది
ఆహా అలాగా
అందుకే కుదరట్లే వెళ్ళడానికి
మీతో మాట్లాడదా మీ దగ్గరికి వెళ్ళదా మీ దగ్గరికి రాదా
అంటే రాదు అంతగా ఈ ఊరికి రాదు ఎక్కువగా మాట్లాడిద్ది కానీందో రాదు అంటే పైకి ఎక్కాలి కదా మమ్మ అసది కదా అందుకే ఎక్కలేదు
అష అవునా అదేలే ముసులొల్లు ఏం ఎక్కుతారండి పైకి మేమే ఎక్కడకపోతున్నాం ఇంకా ఆమె ఏమి ఎక్కుది ఎక్కలేదు పాప ఆ అవును అయితే కూతురుల దగ్గర ఉందేమండి అమే
ఆ
ఎనాని నుంచి మల్లా వెళ్ళి ఉ ది నెల రోజులు వస్తానండి నెల ఉంది ఆ అతేలెండి
ఇంకేంటండి ఇంకేం లేదండి తిన్నారా
ఆ తిన్నా పడుకున్న
ఇంకేం వండారు
నేను టమాట వండ ఆమ్ వెళ్ళలేదా మీరు కొడానికి
ఎళ్తనండి అమ్మాయి అన్నం తింటుంటే
కూర్చున్న మాట్లాడుతున్నరా
ఆ
ఏం తిన్నారు ఇప్పుడు
మేమా మా అమ్మ బంగాళదుుంప కూర చేస్తే తిన్నాం
మీరు ఫ్రూట్స్ లో ఏం తింటారు
ఫ్రూట్స్ లోనా
ఆ
మేమ్ అయితే యాప్ ఆపిలు మళ్ళీ బత్తాయి డ్రాగన్ ఫ్రూటు
ఆ
అలా తింటాం
ఆహా అద ఆ యాపిల్ దానిమ్మకాయ్ బత్తాయికాయ్ అరటికాయ్ సపోటా దాక్ష అట్లాంటి తింటానండి
అయిదు అత్త ముక్కుతా ఈగ
ఆ అట్లాంటంటే ఇష్టం అంటే నెత్రు నెత్తురు లేదుకద నెత్తురు ఎక్కితే తింటే నెత్తురు ఎక్కిరు ఆ ఏం చే గారు పనుకున్నారా
ఆహా ఏం లేదండి పాలుగా అర్ధంగా చూసుకుంటున్నా ఎలా ఉన్నా
ఆహా అలాగా మీ ఫ్రెండ్స్లుదగ్గరకెల్లరా ఆడుకోడానికి ఆ పన్లుఅయిపోయిందండి మీదే మీ నా మీ గ మీ నాన్నగారు ఏం పని చేస్తారండి
ఏంటండీ
ఏం పని చేస్తారు ఇంట్లోనే ఉంటారా అద ఆడుకోడానికి వెళ్తారా
నేన్ ఆడుకొడానికి
ఆహా అవునా అండి చదువుకుంటున్నార ఎన్నో తరగతి రు
నేను ఇప్పుడే పదో తరగతిలో వెళ్తా
ఆహా అవునా
ఉ
అదేనండి మీ పిల్లలంటే మీకు ఇష్టం ఇష్టవా చ ఆ పిల్లలు అంటే ఇష్టమా మీకు
ఆ నాకు చాలా ఇష్టం కుత్త
ఆ
మీకు ఇష్టమ
అవును నాకూడా ఇష్టవే మామా స్ ఆ ఇంకేంటండి విశేషాలు
ఇంకేం లేదండి
అవునా తిన్నానండి
ఏం కూరా
ఇ టమాటా వంకాయ
ఆ మర్చిపోయా కేకులు తి తంటారా మీరు ఎక్కువగా బర్త్డే లా చేసుకుంటారా
ఆ కేతే తింటాం తెచ్చుకుంటాం బయట నుంచి
అదేలేండి మీరు పుట్టినరోజుల ఎక్కువ చేసుకుంటారా
ఉమ్ మీర బార లేదండి మీరే చెప్పాలి
మీరే పనికిళ్
న ఎలా అండి ఇంట్లోనే ఉంటను ఇంకా పనే చేస్తారు పెద్ద నాకు అట్లేదు అంట ఆ బట్టలు కొని అంటుతాము కాని అన్నకోరవను కాని ఇంట్లో కానీ సరిపోయింది హలో ఉమ్ ఏం చేస్తున్నారు
ఏంంటాయి ఏం చెయట్లా
ఉమ్
మీరు ఇంకేంటండి విశేషాలు
ఏం లేదండి ఏం పనుకుొని అమ్న్నని తిని పనుకోలే అప్పుడు ఉమ్
ఏమి చెట్ల మీ పిల్ల ఏమి చేస్తుందండి
మా అమ్మాయి చిన్నమ్మాయి ఆరుకోడానికి వెళ్ళింది పెద్దమ్మాయి ఆ తింటుంది భోజన అ ఇవ అందే ఏంతండి విశేష అలు
ఆ
ఇప్పుడు వాడిని మర్చిపోయి వాడినే పెళ్లి చేసుకుంటావా నేట్ మా అయింది ఎంత పొలేస్తారు అవుళ ఆ అ హలో తిన్నానండి తిన్నారా హలో ఎవరు ఆ ఎం కూర అండి మీది నేనా హలో చెప్పండి యారకి వెళ్ళారు ఏంటి లేడండి మీరే చెప్ప చెప్పాలి మీరే చెప్పాలి
మీదేం కూర
మాది టమాటా వంకాయ
మీర ఎంత మంది ఉంటారు
మేము నలుగురు ఉంటామండి
ఆహా అవునా
ఆ ఇద్దరు అమ్మాయిలు మాయనా నేను
ఆ ఏం పని చేస్తారు
ఇంట్లోనే ఉంటాను గ్రా ఆ
ఇంకేం పని చేయదా
అండి
ఉమ్ మీకే మన్నా చుప్పించిద్దా చేయాలని
చేయాలనిపించింది కాని మేము ఎడికి వెళ్ళాలము ఇంట్లోనే ఉంటాము అప్పుడప్పుడు కొంత చేసుకుంటానే సరిపోయింది ఇంక ఎడకి వెళ్ళాతం
అదే లేండి
ఉ మీరు ఏం చేస్తారు చదువు కుంటున్నారా
ఆ అవునండి మేము చదువుకుంటున్నాం
ఆహా అవునా ఎన్నో తరగతి మీరు
మేం పదో తరగతికి వెళ్తున్నా
ఆహా మే ఫ్రెండ్స్ లు ఎంత మంది
మా ఫ్రెండ్స్ చాలామందే
ఉంటారా
ఆ నాతో బానే ఉంటారు
ఆహా అంత ఏం పెర్లుండి పిల్లలియి
అలాయ ఝాన్సీ ఝాన్సీ కీర్తి హేమ భావన
ఆ అవునా అదేలేండి మీతో బాగుంట టారుగా
ఆ ఉంటారంండి బ ఇంకేం లేదు
ఇంకేంటండి యాడికి వెళ్తున్నారు ఆహా అవునా అదేలేండి చాక్లెట్ తింటారా మీరు బిస్కెట్
ఆ నేను చాక్లేెట్ తింట
ఏం చాక్లెట్
ఇ ఫైవ్ స్టారు కిట్కాట్ ఆా
ఆహా అవునా అదేద అవి బాగునే ఉంటాయి కదా ఇంకేం లేదండి మీరే చెప్పాలి
మీరేం తింటారు చాక్లెట్లు
నను ఫస్ట్ చది బల్ తింటానండి
వునా ఫైవ్ స్టార్ బాగుండద్ద హ
అ చాక్లెట్లు బాగానే ఉంటాయి తింటే చాక్లెట్లు బిస్కెట్లు బాగానే ఉంటాయి తింటే అప్పుడప్పుడు తిండి తెచ్చుకొని ఆ సరెలేండి బాయ్ బాయ్